హలో.
అయ్ ఎం జెస్తన్నావ్.
ఏం చేయట్లే ఖాళీగా తిరుగుతా ఉన్నా ఏం జేయాలో అర్థం కావట్లే. తినళ్ల తినాలి.
ఏమి డైటింగ తగ్గిపోదామని
తగ్గట్లేదు అందువల్లే తగ్గాలని చెప్పి డైటింగ్ చేస్తున్నా
ఆ అమ్మోలు ఫోన్ చేయలా
క్స్ంటే చెప్పు అంటే లావు తగ్గడానికి బరువు తగ్గడానికి
దులే గాని అమ్మో లు ఫోన్ చేయాల
అమ్మ చేసా కానీ ఫోన్ ఎత్తల
ఆ చెలెలు గుడ చేయల
ఆహా చెయలా నువ్వేం చేస్తున్నావు
ఏం చేయలే నడుము నొప్పుడుతుంది పడుకో వున్నా
జండు బామ్ పుస్కో తగ్గిపోతుంది త్వరగా
పూసుకున్న తలునోప్పు కొడుతుంది ఏమో తల కూడా హ ఒకటే తలనొప్పుడుతుంది ఏమో గుర్తొచ్చావు ఫ్రెండ్ చెయాలనిపించింది చేసా గుర్తొచ్చా చాలా బా చాలా బాగా గుర్తొస్తున్నావు ఈ మధ్య నాకు
ఆహా సరే ఐతే
ఆ ఇంకేముంది ఏం తినకుండా ఈ రోజు నువ్వు అట్లాగే ఉంటావ ఏంది
ఆ ఉదయందిన్నా
ఎంతసేపు ఉంటావు తినకుండా
ఒకటే సారి ఈవెనింగ్ తినేదం లే అని
ఆ
అన్నం తినబుద్ది అవట్లేదు ఫ్రెండ్
ఏమి ఎందుకు తినబుద్ది అవ్వట్లేదు
ఏమో అన్నం తినబుద్ది అవ్వట్ల గడ్డి తినలనిపిస్తు
వస్తారు ఇంకా
అన్నం కొంచెం సన్నగా ఉండే తినబుద్దయ్యేది అన్నం కొంచెం లావుగా ఉండడం వల్ల నాకు సరిగ్గా ఎక్కట్లా లోపలికి
అవునా
అందువల్ల తిన తినట్ల ఈవినింగ్ అయితే చపాతి పేడుతు తరు కద చపాతి అన్న
నీకు ఇష్టమా చపాతి అంటే నాకైతే వామిటింగ్ వస్తుంది అసలు ఆ చపాతి చూస్తేనే
ఆ నాకు చపాతి అంటే ఇష్టమే చపాతి లోకి గుగ్గులు కూర బటానిల్ రావండి ఇంకా చాలా ఇష్టం
అబ్బా అసలు మా పీజీలో పెడతారు అవి చండాలంగా ఉంటాయి
నాకెందుకు అవే తినలనిపిస్తుంది
అవునా
ఉ
మరి సాయంత్రం కూడా పెడతారులే బటానీలు కోర తిందు
పెడితే బా పెడితే బాగుంటుంది తింటా ఆకలేస్తుంది కాబట్టి నువ్వు నువ్ ఎందుకు తినవు నువ్వు నువ్వు కూడా ఈ మధ్య బాగా డైటింగ్ చేస్తున్నావు కదా డైటింగ్ చేస్తున్నావు తినట్లేదు హలో హలో హలో హలో హలో